హలో హలో హాయి బాగున్నాను ఆ
ఆ ఏం చేస్తున్నారండి
ఏముందండి ఇలా అంత వెదర్ అంతా చల్లగా ఉంది ఎండలా ఉత్త మబ్బు మబ్బు ఉంది అంత వాతావరణం అంతా
అవునా అక్కడ మీ దగ్గర బాగకొడు వతున్నాయి అండి ఎండలు
కొంచెం చల్లగానే ఉంది అంత వేదరు ఈ వాతావరణానికి ఈ అంత బాబు కొంచెం జలుబు చేయడం
ఉ
ఉ ఫీవర్ రావడం అంత ఇదే ఉన్ దష ఎండ నే వస్తలేదు అసలు
అవును ఎండో వాతావరణం చల్లాగయింది ఎందుకే మరి వర్షాలు పడుతున్నాయి కదా మొన్న ఒక రోజు వర్షం పడ్డది
ఉ
మీకు ఎండా కాలం ఇష్టం ఆ వాన ఎండాకాలం ఇష్టమా చలికాలం ఇష్టమా అండి
మాకు ఎక్కువ చలికాలమే ఇష్టం
ఎందుకు
చలికాలం అంటే కొంచెం ట్వెల్వ్ వరకి కొంచెం చలిగా తర్వాత వెదరు వెచ్చగా ఉంటది కాబట్టి ఎండా అంటే ఈ పిల్లలు పా ఎండకి పట్టుకొలి చిన్నపిల్లలు కదా ఎండకు తట్టుకోకపోవచ్చు కాగేయడం ఏడవడం ఇవే చేస్తా ఉంట్రు ఉడకపోతకి అదే చలికాలం అయితేనే కొంచెం ఇ అంతలకి కాకుండదు ఏ మంచ బాగా విచ్చేస్ స్నానం చేస్తారు కొంచము ఆడుకుంటరు అంటే జల్ వులైన ఏవైనా కూడా ఎక్కువ ఉండవు అన్నట్టు ఎండాకాలం వచ్చిందంటే మళ్ళీ పిల్లలకి వెదర్ చేంజ్ అవ్వడం వల్ల గుడా జరాలు రావడం వైరల్ జరాలని ఇవన్ అట్ల
మ్ ఆ ఏ ఎండలు బా కొడతాన్నయి చిన్న పిల్లలక్ ఇబ్బందయితయి ముసలి వాళ్ళకి ఇబ్బంది అయి
ఆ ఇప్పుడు ఏమున్నరు మొత్తం పిల్లలకే
మ్ ఎండ దెబ్బ తాక్తది. పిల్లలకి మంచిగా వాటర్ తాగాలి కొబ్బర్ వా
అవును మళ్ళీ ఇవి తాగ్చ్చిన మల్లె మన్న అయితదన్న భయం కొంచం స్వీట్ ఎక్కువైనా భయమే
అవునవును
మ్ ఎక్కువ తాగ్ వాటర్ తాగకుంటే మళ్ళ పిల్లల వేడి చేస్తద్ అనడం వాటికి ఉన్న పేరు కాని మార్జ్ కానీ దాపిస్తే జలుబు చేయడం
హ్మ్ అవునవును
అదే ఈ చల్లటి వాతావరణంల అయితే మంచిగా ఏం ఉండదన్నట్టు చలికాలం అయితే ఇలానే ఏ జలుబులుండవు జరాలుండవు ఏమిండవు. అప్పుడు ఏది తిన్న తినకున్నా గుడా మంచి బాడీ అనేది కంట్రోల్లో ఉంటాయి వాళ్ళకి
చలికాలంగాన్ ఆరుగాంగనే స్వెటర్లు ఏయాల్సిందే కదా
ఏసినా గుడా మరి అంత ఉండది కదా ఎ ఎక్కువ ఇంత ఉండది కదా ఇప్పుడు కొంచం ఇది ద్దర్ ఎండకాలంలో కొంచం నార్మల్ బట్టల్ ఏసినా ఉడుకుతా
అవునవును చిన్నపిల్లలా ఎస్కొని ఏదైనా ఫంక్షన్ల పోవాలన్న గుడా ఇబ్బందయితంది. ఆహా హ పెళ్ళిలక్ ఎల్తరా అండి
ఆ వెళ్తా మేడం
ఈ ఎండాకాలంలో పోవాలన్నా ఇబ్బంది అయితది
అవును
వర్షా కాలమే తే ఇంకా మరి ఇబ్బంది ఎందుకంటే ఎండాకాలం అయితే ఎట్ల అయినా ఎట్నో అట్లా పోతాం కానీ వర్షాకాలం అయితే ఇంకా ఎక్కడ ఉండలేము మనము లేము ఇంట్లోనే బట్టలు ఎండవు చి
అవు
ఈ పిల్లల్ని స్కూల్ కి పంపాలన్న బందీ అన్ని ఇబ్బంది
ఏ వెదర్ కి ఆ వెదరే ఉన్నాయి
పెద్ద పెద్ద వానలు వచ్చిన కూడా మస్తు ఇబ్బంది అవుతది
హ
ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయమంటారు పెద్ద పెద్ద వాన దుమ్ము గాలిదుమ్ములు వస్తాయి వా వేదరు మంచిగా ఉండదు గాలిదుమ్ములకు కొట్టుకపోతారు అవి ఇవి ఉంటయి ఎండకాలం అయితే ఎండకాలం గాలిదుమ్మలు వస్తే మరి ఎండిపో
ఆ ఏ ఎండాకాలం ఎండ ఎక్కువైనా ఎండ అంటాం ఎండ తక్కువయినా తక్కువయిందంటం దెం దానికే ఉంటాయిక
అంతే గా డ్రైనేజ్ల అయితే మొత్తం నిండిపోతా ఉంటాయి
ఉ
హ అంతా ఇబ్బందే ఉంటాయి అ
అ
ఎండకాలం భాగ
అవును వాటర్ తాగాలి మజ్జిగ తీసుకోవాలి బాగా కోకోనట్ వాటర్ తీసుకోవాలి ఎక్కువ
హ
మజ్జిక బాగా సగ్గుబియ్యం గంజి
ఆ
సాబ్ద గింజల వాటర్ కూడా తీసుకోవాలి ఎండాకాలం
ఆ సబ్జా గింజల వాటర్ తీసుకుంటే కూడా మంచిది ఒంటికి ఆ వ ఒంటి కూడా మంచిది ఆ ఒంటే కూడా బంచది అంట
అవును బాడీకి వేడి చేయకుండా మంచిగా ఉంటది అన్నట్టు
ఇప్పుడు పుచ్చకాయలు వస్తాయి కదా మామిడికాయలు వస్తాయి అన్ని తినేలా అనిపిస్తంది ఎక్కువ మామిడికాయలు తిన్నా గడ్డలు అయితాయి అంటారు
ఆ ఎందుకంటే ఆ వచ్చేసిందికనండి
ఇప్పుడు ఎక్కువ ఏమున్నా సపోటా గ్రేప్స్ వాటర్ మిల్లర్
స్వీట్ కార్న్ ఇవే వస్తాయి ఎక్కువ
అవునవును
ఆ
కూడా చేసుకోవద అయితది హ్మ్ హ్మ్
ండగాాల
ఆ ఇప్పుడు జ్యూసులు కూడా బా బాగా తాగాలి ఎందుకంటే నిమ్మరసం కూడా పోదాగా మన ఎందుకంటే సలవ చేయకుండా బత్తాయి జూసు తాగుతాడు కదా ఆ నేను ఇంట్లోనే ప్రిపేర్ తినేసారా జ్యూసెస్ డెప్
హ్మ్ ఇంట్లోనే చేసుకుంటాం గ్రేబ్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ ఇంట్లోనే హ్మ్ లెమన్ జ్యూస్
హ్మ్
హ్మ్ ఇంట్లోనే చేస్తాం మీరు చేయరా మీరు జ్యూసులు చేయరా ఇంట్లో హలో హలో హలో హలో హలో హలో హలో